హలో
ఆ చెప్పండి ఎట్లా ఉన్నారు
ఆ బాగున్నామండి
ఆఫీస్ నుంచి ఆ బాగున్నానండి ఆఫీస్ నుంచి వచ్చే వచ్చారా
ఆ వచ్చేస్తామండి. మీరు?
ఆ నేను హౌస్ వైఫేనండి. హ్ ఇంట్లోనే ఆ ఇంట్లోనే ఉంటాను. ఆ ఇంకా సమ్మరు వస్తుంది కదా ఏం ప్లాన్ చేస్ స్తున్నారు ఎక్కడికి వెళ్ళాలని టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడికైనా
అదే అండి వెళ్ళాలి కానీ మీకు హైదరాబాద్ గురించి ఐడియా ఐడియా ఉం దా అండి. మాకేమన్నా ఎక్కడ ప్లేస్ విజిట్ చేస్తే బాగుంటుంది అనేది.
హైదరాబాద్ చాలా బావుంటది. ఆ తెలంగాణలో ఇది ఆ క్యప్ టల్ సిటీ అనమాట ఇది హైదరాబాద్. అక్కడ చాలా ప్లేసెస్ ఉంటయి చూడ్డానికి. ఆ గోల్కొండ ఫోర్ట్, చార్మినార్, ట్యాంక్ బండు అ బిర్లాటెంపుల్ అట్లా టెంపుల్స్ కూ డ చాలా ఉన్నయి. ఆ ఇంకా బిర్లా టెంపుల్లో అయి తే అసలు చాలా బావుంటది.
టెంపుల్ అంటే దాని ప్రత్యేకత ఏమండి.
అది టెంపుల్ మొత్తం పాలరాతితో కట్టారండి ఆ పాలరా తితో చేస్తారు. ఆ చాలా బావుంటది అక్కడికి ఎక్కువ మంది టి విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు గా అక్కడే బిర్లా టెంపు ల్ పక్కనే బిర్లా ఆ మ్యూజియం ఉంటది. మ్యూజియం అది ఆ ఆస్ట్రోనాట్స్ ఎలా వెళ్తారు పై కి ఆ తర్వాత ఆ స్టా ర్స్ ఏంటి, నక్షత్రాలు ఏంటి, మూన్ ఎలా ఉంటది, ఎలా తిరుగు తుంది. అట్లా పూర్తిగా ఆకాశం గురించే అనమాట ఆ దాని గురించి మాట్ చెప్పడము అది పిల్లలకి చాలా లెసన్స్ లో కూడా ఉంటుంది కదా సైన్స్ లో అవన్నీ కూడా చూపిస్
అన్ని అక్కడ ఉం
ఆ అన్ని దాంట్లో చూపిస్తరు అసలు మూన్ ఎలా మూవ్ అవు తుంది. సూర్యుడు మూన్ కి ఎంత దూరంలో ఉంటాడు. అ లేకపోతే వేరే గ్రహాలు ఉన్నాయి కదా. ఆ గ్రహాలన్నీ ఎలా మూవ్ అవుతయి అవన్నీ కూడా చూపిస్
అన్నీ అక్కడ ఎక్స్
ఎక్స్ ప్లెయిన్ చేస్తారు వాళ్ళే ఆ ఇంకా గోల్కొండ ఫోర్ట్ ఒకటి చూడాలి, చార్మినార్ ఆ చార్మినార్ హ్ చార్ చార్మినార్ అయితేప్పుడు చాలా బావుంటది. చాలా ఎత్తులో ఉంటుంది. హ్ చూశారా ఎప్పుడైనా మీరు?
లేదండి ఇంకా ఫస్ట్ టైం వద్దాం అనుకుంటున్నాము అందుకని ఆ ప్లాన్ ఎలాతు ఎంత అమౌంట్ ఎంత ఉంటుంది. ది అన్ని దగ్గర దగ్గరే ఉంటాయా.
అలాగ ఉండవండి. ఒక్క రోజు అలా సరిపోదు అసలు.
ఆ ఎన్ని రోజులు పడుతుంది?
డీటెయిల్డ్ గా చూడ చూడాలంటే ఈ ఈజీగా వన్ వన్ వీక్ పడుతుంది. ది అలా కాదు పర్లేదు పై పై చూసి రావచ్చు అనుకుంటే ఆ ఒక త్రీ డేస్ అట్లా
త్రీడేస్ పడు
గోల్కొండ ఫోర్ట్ కె ఫోర్ట్కెల్లడానికి ఒక వన్ డే పడుతుంది.
అ అక్కడ ఏమండి ప్రత్యేకత గోల్కొండా?
గోల్కొండ అది రాజుల ఆ ఆ ప్లేస్ కదా. మన ఆ మన ఆ హైదరాబాద్ మన దేశ మన రాష్ట్రాన్ని పరిపాలించిన రాజుల బాగుంటది అంటే పురాతన ప్లేసెస్ అనమాట అది తర్వాత చార్మినారు కూడ చాలా బాగుంటది చార్మినరూ అ వినే ఉంటారు కదా ఆ చార్మినార్ గురించి
అక్కడ అన్ని మనకు కావల్సిన బట్టలు కానీ షాపింగ్ కానీ అన్ని తక్కువ రేట్ లో ఉంటాయండి
కోరేట్లు ఉంటాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ మనం షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు మనల్ని చూసి రేస్ చెప్పారు ఆ అంటే వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు టూరిస్టులు అనుకో ఎక్కువ చెప్పేస్తారు రేట్స్ ఆ వాళ్ళు టూ థౌజండ్ ఉన్నదాన్ని మన ఫైవ్ హండ్రెడ్ కి అలా
అవునండి ఇంకా వేరే ప్లేస్ అవును టెంపుల్స్ అల ఏం లేవ
ఆ టెంపుల్స్ కూడ ఉన్నాయి అండి టెంపుల్ ఉంది కదా ఆ ఇంకా దాని పేరు బాలాజీ చిల్కూరు అ కదా
అవున
ఆ అది ఒకటి ఉంది హైదరాబాద్ లో అది కూడ చాల ఫేమస్ ప్లేస్ ఇట్లా విజిట్ చేయడాానికి దేవుడి గుళ్ళు విజిట్ చేయడానికి అండి ఆ బాలరాజీ టెంపుల్ కూడా చాలా బాగుంటంది ఆ అక్కడ కూడా వీళ్ళు రావచ్చు ఇంకా అవన్నీ అవి కాకుండ ట్యాంక్ బండు కదా బుద్ధ విగ్రహం ఉం ట్యాంక్ బండ లైన్ లైన్ అల చూస్తూ వెళ్తే చాల బాటుంది
అవునా
ఆంటీ అ అంటే ఇంతకు ముందు ఎప్పుడు చూసి ఉండం కదా చాలా ఎంగ్జైటీతో ట్టి చాలా బాగుంటాయి అనమాట అక్కడ అని ఇంకా జూ ఉంట ది కానీ జూ మనకి అంతా ఇప్పుడు అన్ని యానిమల్స్ లేవు
అవును ఇప్పుడు జూ అన్ని చాలా తగ్గిపోయినాయి అండి అనిమల్స్ అన్ని
అనిమల్స్ అన్ని తగ్గిపోయినాయి అక్కడ ఏవో కొన్నికొన్ని ఉన్నాయి ఏప్పటివో ఓల్డ్ వన్నీ అనిమల్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి కానీ ఇప్పుడు ఎక్కువ అనిమల్స్ అవన్నీ లేవు సమ్మర్ లో అయితే చాలా బాగుంటది ఇక్కడ హైదరాబాద్ ఇది ఎట్ ఎట్మాస్పియర్ అయితే క కష్టంగానే ఉంటుంది కానీ చూడటానికి అన్ని ప్లేసెస్ చూడడానికి వాటికి చాల బాగుంటంది యు ఇంకా ఇంకా హైదరాబాద్ కాకపోతే ఇంకా ఎక్కడికి ప్లానింగ్ ఉందా ఏమైనా
ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాదే అనుకున్నామండి మరీ ఇంకా వేరే తమిళనాడు సైడు అలా చూడాలి
అవును ఊటీ అక్కడ ఆపు మేము వెళ్ళామండి హైదరాబాద్ వెళ్ళాము చాలు సార్లు ఊటీ ఊటీ వెళ్ళాము ఆ పిల్లల కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఆ బాగుంటది ఊటీ కూడా చాలా బాగుంటది చాల కోల్డ్ ప్లేస్ అక్కడంతా ఎక్కువ పిక్చర్స్ షూటింగ్
ఓకే హైదరాబాద్ నుంచి ఊటీకి ఎట్లా దగ్గరవుతుందా
దగ్గర ఏం కాదు బై ట్రైన్ మెట్రస్ వరకి వెళ్ళి అక్కడ నుంచి వేరే పర్సనల్ ఇ ఉంటాయి కదా కారు లేకపోతే బస్సెస్ ఉంటే అలాగ వెళచ్చు కా కానీ కారు లో వెళ్తే అది కొంచెం మనం నడవడం అది కొంచెం తగ్గుతుంది అనీ లేకపోతే కొంచెం కొండపై నాక అట్లా వెళ్ళట హిల్లీ హిల్లీ ఏరియా కదా అది అందుకని కొంచెం కష్టంగా ఉంటయి పైకి ఎక్కడం వాట్ల వా కాకుండా ఇంకా సింహ
హా హైదరాబాద్ లో జరగవా అండి షూటింగ్
జరుగు త జరుగు తయి రామోజీ ఫిలిమ్ సిటీ పేరు వినే ఉంటారు హైదరాబాద్ లో ఆ అది చా చాలా చాలా బాగుంటది కనీసం ఒక టూ టూ డేస్ పడుతుంది చూడాలంటే డీటెయిల్డ్ గా చూడాలంటే హ్మ్ ఆ మేము చూసామండి మేం చూసాము జూ చాలా బాగుంది హ్మ్ ఫ్యామిలీతో మా పిల్లలు అక్కడ ఉంటారు మా అన్నయ్య పిల్లలు ఆస్ట్రేలియాలో వాళ్ళు వచ్చినప్పుడు మేమందరం మేము మా అక్క కా వాళ్ళ పిల్లలు, మా అన్నయ్య పిల్లలు అందరం కలిసి జూ కెళ్ళే వాళ్ళము
అవున
ఫ్రెండ్స్ కి రామోజీ ఫిలింసిటీ అవన్నీ చూసి వచ్చాము కానీ ఆ ఒక రోజు అయితే సరిపోదు ఉరికే చేస్తే అట్లా మనం చూడటమే గాని డిటెయిల్డ్ గా చోడలేదు
అవును ఒక రోజు లో సరే
సరిపోదు బాహుబలి ఆ పిక్చర్ తీశారు కదా అవన్నీ కూడా ఇంకా అలానే హుమ్ హ అవన్నీ పెట్టేసి ఉన్నాయి ఇంక అట్లానే షూటింగ్ చేసినప్పటివన్నీ
ఇంకా అలానె ఉన్నారు తరాజ్యం అవి
ఆ అవన్నీ అట్లానే ఉన్నాయి వాళ్ళు యుద్ధం చే సింది హుమ్ రామోజీ లోనె ఆ అక్కడే బాహుబలి సెట్టింగ్స్ అని ఉంటది అక్కడ బొటు ఆ లోపలికెళ్తే ఇంకా అక్కడంతా వామ్ అనుష్కాని జైల్లో పెట్టాడు గదా కిదా కరగారంలో అది ఆ ప్లేసు ఆ రాజూ కూచునె ప్లేసు అవన్నీ చాలా బాగుంటాయి బావున్నాయి చూడచ్చు ఓ ఒకసారి కాదు ఎన్ని సార్లయినా చూడచ్చు
అవును
ఇంకా మీకు ఏ ప్లేస్ లు ఇష్టం హైడ్రాబ్యాడ్ కాకుండా
హైదరబాద్ కాకుండా అంటే కేరళ సైడు ఎక్కువ ఇష్టం పడ్ అక్కడంత బాగుంటుంది కదా
అవును కేరళ సైడు గ్రేనరీ ఎక్కువుంటుంది ఆ ఎక్కువగా నావిగేషన్ ఉంటది అంటే నావిగేషన్ అంటే పెద్ద ఓడలు అలా కాదు
అవును
ప్లేస్ లో అంతా ఎక్కువ వాటరు ఏరియా కదా అది అవును చిన్న చిన్న పైప పై పై వాటర్ వెళ్తూంటది దాంట్లో వీల్లూ ఒక ప్లేస్ నుంచి ఇంకొ ప్లేస్ కెళ్ళడానికి కూడా ఆ.... ఆ బోర్డ్స్ ఏసుకునే వెల్
అవునవునండి అక్కడంతా అక్కడ మనుషులు కాని అంత బాగుంటాదండి కేరళ ఒకలాగ
అవును కేరళ అంటేనే కొంచం గ్రీనరీ సిటీ ఎవ్వరీ ఇ ఇంట్లో చూసిన కొబ్బరి చెట్లు మంచి గ్రీనరీ
గ్రీన్ రీ ఆయిల్ అంతా వాళ్ళు ఓన్ గానే ప్రిపేర్ చేసుకుంటరు అంతా బాగా
కొబ్బరి నూనంతా అవునవును హెల్తీగా ఉంటది వాళ్ళకి ఇండ్లలోనే కొబ్బరి చెట్లు పెన్ చుకుంటారండి ఆ కొబ్బరి చెట్లు నుంచి వచ్చే ఆ కొబ్బరికాయల్ని ఎండబెట్టి వాటిల్తో మంచిగా ప్యూ ప్యూర్ కొబ్బరి నూనె చేసుకుంటారు
హ
మాకైతే అసలు ఎక్కడ దరకదండి
అవును
హ్మ్ ఇంక మీరు చెప్పండి ఇంకేంటి ఇంకా ఏమేమి ప్లేసెస్ ఇష్టపడ్ తారు మీరు మీరు కానీ పిల్లలు కానీ
పిల్లలు నాకింకా మ్యారేజ్ కాలేదండి
అయ్యయ్యో అవునా సారి సారి
అవునండి ఇంకా జాబ్ చేస్తున్నాను అవును మీరు ఆ
నాకు మ్యారేజ్ అయ్యింది ఇద్దరు మొ ఆ లైఫ్ బాగుందండి మేము ఆల్మోస్ట్ ఫార్టీ ప్లస్ లో వచ్చేసాం కదా
అవునోను
పిల్లలు ఎడ్యుకేషన్ ఇకా వాళ్ళ ఇది అలా హ్మ్ అందరూ జాబ్స్ వచ్చారు సెటిల్ అయిపోయారు అందురికే ఫ్రీ
అవును అవునవును
ఇంకా మీ మీరు అంటే ఎలా ఎలా లైఫ్ లే చేయాలని జాబ్ చేయాల లేకపోతే
చేసే ఇంకా వేరే డిపెండ్ లేకుండా ఇండిపెండెంట్ గా
కరెక్ట్ అస అ మొహాట్ పడె అవసరం ఇ లెదు అలానే ఉండాలి ఎంత మ్యారేజ్ చేసుకున్నా కానీ మనకంటూ ఒక జాబ్ బ్ ఉండాలి ఆ మనకంటూ అర్నింగ్ ఉండాలి
అవును మనం వేరే అడగకుండా మన పనులు మనం చూసుకోలాగానే
అలానే ఉండాలి మనం ఏది కా ఏది మనకు కావాల అంటే అది మనం బఓన్ గా తెచ్చుకోగలిగిన ఫస్ట్ ఉండాలి అలానే గర్వం అలాంటి ఉండుకూడదు కానీ అవన్నీ ఉండుకడు మంచిగా మ్యారేజ్ చేసుకొని హుస్బేడ్ తో కలిసిమెలసి మంచిగా ఉంటండాలి మనకి ఎర్నింగ్ మనకి ఉండాలి
ఆ అదే అండి
ఇంకా అసలు మీరు అకు ముందు అంతకు ముందు ఏమేమి ప్లేసెస్ చూస్తారు
ఇక్కడ బెంగళూరు సైడ్ ప్లేసెస్ మైసూరు మరి అరుణాచలం అలా చూసామండి పని
మ్
మరి
ఓకేనండి
సరే అండి మీరు చానా ఇన్ఫర్మేషనే చెప్పారు మంచి
ఓకే చూడ చూడండి ఖచ్చితంగా రండి హైదరాబాద్ ఓకేనా ఓకే నండి బాయ్
ధన్యవాదాలు